హలో మ్ ఎం చేస్తున్నావ్
ఎన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సేంద్రీయ ఎరువుల గురించి ప్రపంచం అంతా పెద్ద చర్చ జరుగుతుంది కదా
అవును ఈ రెండు సంఘలు రాబోయే రోజుల్లో మానవ జీవితాన్ని ముఖ్యంగా స్టూడెంట్స్ బ భవిష్యత్తుని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి
ఖచ్చితంగా సాంప్రదాయం బోధన పద్ధతులు స్థానంలో ఎప్ ప్పుడు డిజిటల్ వాటివే వస్తున్నా తున్నాయి వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్ళాలి
దీని వల్ల విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్తాయి నాలెడ్జ్ ని సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు
అవును కానీ ఇదే సమయంలో కేవలం తీయరి చదివే విద్యార్థుల పైన భవిష్యత్తు ప్రమాదంలో పడ్ పడే అవకాశం కూడా ఉంది కదా
మ్ ఎందుకో బాగ టెన్షన్ పడుతున్నట్టున్నవ్
లేదు లేసి నిల్సున్న అందుకే అది మిస్ అయింది
కూల్
మ్
హ కరెక్ట్ పాయింట్ ఎందుకంటే సాధారణ పనులను ఏఐ సిస్టమ్ చాలా వేగంగా మరి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలం
అందుకే విద్యార్థులు కేవలం డిగ్రీకే పరిమితం కాకుండా క్రిటికల్ ఇలాంటివి అన్నిీ నేర్చుకోవాలి
అవునువును టెక్నాలజీ ఎట్లు ఉపయోగించు కోవాలో తెలిసిన వాళ్ళకే భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి
ఏఐ అనేది మానవ మీదస్తు ప్రగ్నం న్యయం కావాలి కానీ అదే కేవలం మన పని చే సులువు చేస్తుంది అంతే కదా ఆ విషయాన్ని మనం గ్రహించాలి
కరెక్ట్ విద్యార్థులు కోడింగ్ డేటా అనాలెటిక్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వం టి కొత్త కోర్సులపై దృష్టి పెట్టడం చాలా అవసరం
రంగంలో ఎంత అభివృద్ధి ఉన్నా మరోవైపు మ మనుగడ అత్యత కీలక కమైన పర్యావరణ వ్యవసాయాన్ని మార్చుకోవాలి
నువ్వు ఇంతసేపు ఎట్లు నువ్వు అట్లానే ఉండు అదే బెటర్ హలో సరే ఇంతసేపు ఏట్లున్నావో అదేబెటర్ అనిపిస్తుంది కొంచెం టెక్నాలజీ రంగంలో ఎంత వృద్ధి ఉన్నా మరోవైపు మన మనుగడకి అత్యంత కీలక మైన పర్యావరణం మరియు వ్యవసాయం అసలు మరవకూడదు
నిజంగా చాలా మంచి విషయం చెప్పేసావ్ గుర్తు చేసారు అందుకే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది
రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడకం వల్ల నేటి ఆహారం విషతుల్యంగా మారుతోంది కదా
అవును దీనివల్ల చిన్న వయసులోనే ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బ భారిణ పడుతున్నారు
సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేేస్తాయి మరియు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతయ్ ఏ బదేదు
ఆరోగ్యంతో పాటు ఆ పద్ధతి వల్ల భూమి యొక్క సా సహజ సహారం కూడా పర్యావరణ సమస్యలని కూడా కాపాడుతాయి కదా
రసాయనాల వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డు డంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది
కానీ చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలో దిగుబడి తక్కువగా వస్తుందని ఆ ఆందోళన చెందుతున్నారు కదా
మొదట్లో దిగుబడి కొద్ది తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో నేల సారవంతమయ్యి స్థిరమైన పంటలు వస్తాయిలే
పైగా మార్కెట్లో ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులకే విపరీతమైన డిమాండ్ మరియు మంచి ధరలు కూడా లభిస్తుంది
అవగాహన ఉన్న వినియోగదారులు ఎంత ఖర్చు అయినా సరే ఆర్గానిక్ ఫుడ్ కొనాలనే కదా ఇంట్రెస్ట్ చూపిస్ స్తున్నారు
ఇక్కడ విద్యార్థుల పాత్ర మరియు కెరియర్ అవకాశాలు కూడా ముడిపడి ఉన్నాయ్
ఎలాగంటే సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించడం వల్ల అగ్రిటెక్ స్టార్టప్స్ అన్ని స్టార్ట్ చేయవచ్చు అన్నట్టు
అద్భుతమైన ఆలోచన ఏఐ ఆధారిత డ్రోన్లు మరియు యు సేనేర్త ద్వారా పంటల ఆరోగ్యాన్ని నిరంతరం పరశీలించడానికి కూడా వీలవుతుంది గదా
ఖచ్చితంగా మట్టిలో తేమ శాతం మరియు పోషకాలను ఏఐ టూల్స్ ద్వారా ముందే గుర్తించి సేంద్రియ ఎరువు ఎరువులను సరైన మోతాదులో వాడొచ్చు
దీని వల్ల తేమ శాతం మరియు శ్రమ మరియు ప ఇవన్నీ తగ్గిపోతాయి కదా వ్యవసాయంలో కూడా అద్భుతమైన దిగుబడులు సాధించవచ్చు
కేవలం ప్రైవేట్ ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా ఇటువైపు గూడా జూడాలి
అవును అగ్రికల్చర్ డేటా సైన్స్ మరియు ఫార్మింగ్ టెక్నాలజీ లో విద్యార్థులకు భారీ అవకాశాలున్నయ్
పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం నే టి తరం ముందున్న ప్రధాన లక్ష్యం కదా
విద్యా సంస్థలు కూడా ఏఐ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటివి అల సిలబస్ లో చేర్చడం చాలా ముఖ్యం
అప్పుడే విద్యార్థులకు క్షేత్రస్థాయి సమస్యలు మరియు వాటికి సాంకేతిక పరిక్షాలు పరిష్కారాలపై పూర్తి అవగాహన వస్తుంది
నిజమే కేవలం థియరీ క్లాసుల వల్ల ఇలాంటి గ్లోబల్ మార్పులు లను అందిపుచ్చుకోవడం సాధ్యం కాదు
హలో టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్ది విద్యార్థులు కూడా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంట అప్డేట్ అవ్వాలి మీరు ఏం చేస్తారు చెప్పండి
అవును ఏ మన ఉపాధి మార్గాలను మారుస్తున్న వ్యవసాయం అనేది ఇప్పటికీ అంతంకానీ ప్రాథమిక రంగం కదా
జనరల్ నాలెడ్జ్ మరియు నేచర్ కి రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్ లో నో సౌండ్
ఆర్గానిక్ ఫార్మర్ లో ఇన్నోవేషన్లు తీసుకురావడం కూడా చాలా అవసరం భద్రత కూడా పెరుగుతుంది కదా
అవునవును రాబోయే రోజుల్లో ఐటి రంగం కంటే అగ్రటెక్ రంగంలోనే ఎక్కువ ఇన్నోవేషన్ జరగడానికి అవకాశం ఉన్నది
వాతావరణ మార్పులను ముందే అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఆర్గానిక్ పంటలను ప్లాన్ చేయొచ్చు
అవును నువ్వు చెప్పింది నిజమే ఇది రైతుల నష్టాలను తగ్గించి వ్యవసాయాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మారుస్తుంది
దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది మరియు వలసలు కూడా తగ్గుతాయి
వ్యవసాయంలోన చదువుకున్న యువత వ్యవసాయంపైపు అడుగులు వేయడానికి ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది చదువుకున్న యువత వ్యవసాయంలో
కాబట్టి విద్యార్థులు ఏఐని ఒక భాగంగా చూడకుండా ఒక గొప్ప అవకాశంగా భావించాలి
అవునా నిజం చెప్పినవ్ ఏ ఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా సరే కొంతమందికి మాత్రం ఇందులో కొద్దిగా తారులు తెచుకుంటాయి
భవిష్యత్తు మొత్తం స్మార్ట్ మరియు గ్రీన్ అనే కాన్సెప్ట్ చుట్టుకు తిరుగుతూ ఉంది కదా
అవును ఒక వైపు ఏమో ఈ డిస్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యే మరోవైపేమో ఆరోగ్యకరమైన జీవన విధానం రెండు సమాంత అంతరంగా సాగాలిగా
ఈ సరికొత్త మార్పులను అందుకోవడానికి విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
ఓహో కేవలం క్లాస్ రూమ్ మార్కులకే పరిమితం కాకుండా సొసైటీ కూడా ఉపయోగపడే రీసెర్చ్ పైన దృష్టి పెట్టాలే
ఖచ్చితంగా ఎర్ టూల్స్ ఉపయోగించి ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ని గ్లోబల్ మార్కెట్ లో ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేర్చుకోవడం మంచి కెరియర్ ఆప్షన్
మంచి అవును ఈ కామర్స్ సప్ల మేనేజ్మెంట్ లో కూడా ఏ ఐ బాగా మార్పులు తీసుకొస్తుంది కదా
మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రకృతి పరిరక్షణ సమానంగా సాగుతనే మన జీవన జాతి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది
నిజం ఏ ఒక్కటి కుంటుపడినా కూడా భవిష్యత్ తరం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్ సోస్తది మరి
ఈ రోజు మన చర్చ ద్వారా ఏయే మైరు సేంద్రీయ వ్యవస్ా యొక్క పరస్పర బంధం గురించి స్పష్టంగా తెలిసింది
అవునవును ఈ రెండు విభిన్న రంగాలు కలిసి భవిష్యత్ ప్రపంచాన్ని ఎట్లా న నడుపబోతునే అర్థమైంది
విద్యార్థులు ఈ రెండు రంగాల్లోని అవకాశాలను అందిపుంచుకొని ఉన్నత శిఖ ాలను ఆదిర్భవించాలని ఆశిద్ద్దాం
ఖచ్చితంగా సాంకేతిక మరియు సాంప్రదాయాల కలయికే రేపటి మన విజయానికి సూత్రం
నిజమే సాంకేతికత మరియు సా సాంప్రదాయాలు కలయికే రేపటి విజయాలకి సూత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు
అయితే ఈ మార్పుని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి విద్యా సంస్థ ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు
ప్రాంతాల్లో అంటే పాఠశాలల్లో కాలేజీ లో ఏఐ ల్యాబ్స్ తో పాటు ఒక చిన్నపాటి ఆర్గానిక్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయాలి
చాలా మంచి ఐడియా చెప్పినవ్ దీని వల్ల స్టూడెంట్స్ కి చిన్నప్పటి నుంచి అటు కోడింగ్ ఇటు పర్యావరణం పైన ప్రాక్టికల్ గా నాలెడ్జ్ వస్తది కదా
అవును అప్పుడే వారు పెద్ద అయ్యాక కేవలం ఒకే రంగాని మీదికి పరిమితం కా కాకుండా మల్టీ డిసిప్లినరీ ఆలోచనతో కొంత న్యూగా వచ్చా వాటికి అలవాటు పడుతారు
ఆ అది ఒక్కటే కాకుండా ఏఐ హెల్ప్ వల్ల సేంద్రియ ఎరువుల తయారి విధానాన్ని కూ డా మరింత సులభతరం చేసే పరిశోధనలు కూడా జరుగుతే మంచిగ ఉంటాయి
ఖచ్చితంగా ఏ రకమైన మట్టిని ఏ విధమైన జీవన తం లేకుండా సహజ ఎరువులే వాడాలనేసి ఈ ఏఐ ద్వారా లెక్కించుకోవచ్చు మనం
దీని వల్ల సాంప్రదాయ సేంద్రయ వ్యవసాయంలో ఉండే అంచనాల తప్పులను తగ్గించి ఖచ్చితమైన ఫలితాలను కూడా సాధించవచ్చు
విద్యార్థుల భవిష్యత్ విషయానికోస్తే రాబోయే రోజుల్లో గ్రీన్ కలర్ కాలేజ్ జాబ్స్ లో చాలా డిమాండ్ పెరుగుతుందేమో అనిపిస్తుంది
అవును నువ్ చెప్పింది నిజమే నీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది
మ్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సరే మరి ఉంటాను
ఓకే బాయ్